ఆ హలో వినిపిస్తుందా హలో ఓకే ఓకే ఓకే ఓకే నాకుడ అయిపోయి ఇంకా లేదు తినాలి పెట్టాలి టి ఫ్రిడ్జ్ లోని తీసి బయటపట్ట ట్టపిిండి
ఆ
చేసి వేసుకోవాలి అ అమ్మ ఫోన్ చేసిందేమన్నా ఎవరు ఇద్దరు ఒకళ తర్వాత ఒకళ మాట్లాడదాం
ఆ ఓకే
ఎవరు ఎవరు అడుగుతున్నావు
మీ అమ్మాయి ఫోన్ చేసిందా అంటున్నా
ఆ మామ్మాయ ఇంకా లేదు వాళ్ళకి టైం మారిందిగా చేసింది దగట్లా హలో హలో ఆ కట్ అయిపోతుంది మధ్యలో చిట్నం లేదు
మొబైల్ డేటానే మళ్ళా లేదు ఏమి
ఆ ఏం మీరు వరక మీ చీరల గురించే ఏమన్నా చెప్పిందేమో అని
లేేదు
అప్పుడు పండకు వచ్చినప్పుడు నాకు పెట్టింది కదా చీర ఒకటి చేయరని నచ్చింది కదా నీకు తీసుకెళ్ళి
మళ్ళా మొదటకొచ్చిందా ఆ
ఉ జాకెట్ కుట్టుకున్నాక నచ్చలేదంట ఆ చేర
ఆ
ఇది నాకు బాగుంటదా ఇది నాకు బాగుంటదా అంటుందంట
హ
నిర్మలా తోటి అదే చెల్లి తోటి అ ఏంటో మరి కుట్కంటంద ఎంత రోజకుజ
ఇప్పు నమ్మ ఎందాపోందా
వెళ్ళిపోయింది
ఉ
అయిపోయిందా వంట ఏం ఏం చేసావు
ఆ రే వెజిటబుల్ రైస్ చేసా
దాంట్లో కర్రీ
కథ ఎంట త్రిం చెట్నే
హ ఎలా చేస్తారు వెజిటబుల్ రైస్
నేను మత్త మన్ని సార ఇటు బంగాారుళ దంపా మీల్ మ్యాకరు పచ్చి బట్టల అన్బట్టారు రాత్రే
కొంచెం ని కొంచెం నిదానంగా మాట్లాడితే నాకు అర్థంయిద్ది స్పీడ్ గా చెప్
ఎండు బట్టాని రాత్రి నానబెట్టాను బంగాళదుంప క్యారెట్
హ
ఒకటి ఏంటి పుదీనా ఉల్లిపాయలు టమాటాలు జీడిపప్పులు అన్నీ వేసిన నూలో ఏం చేస ఎలా పసిట్టు పసుపు ఉప్పు కారం గరం మసాలా అల్లం పేస్ట్ కూడా వేసా
ఆహ అంటే మీరు ముందుగానే ఫ్రిడ్జ్ లో పెట్టుడి
ఆ ఏ సజ్ లో పెట్టుకుంటాం కదా
అప్పుడుక అప్పుడు నూఊరు పోరా
నూరుకో నేను ముందుగానే ఒక వారానికి సారి కూడా ఎస్జ్ లో పెట్టుకుంటాను అప్పుడప్పుడు కొంచెం కూరల్లో కలిచడం కావాలంటే
నె నెయ్యి వాడతారా ఎక్కువ
త ఏ వి శేషా పుదీనా పుదీనా కొంచెం ఎక్కువే ఇవాళ్ళ ఏంటో రైస్ పుదీన ఫ్లేవరే ఉంది ఎక్కువ కొంచెం ఉంది కదా నీలేసా
ఓన్ ఇల్లే పుదీనా రైసా ఇద్దేరి సరిపోతే వెజిటబుల్ రైస్ అయిత ఎక్కువ అయిందినుకో కోకో దిన రైస్ ఇది
అదే ఇంకా సా్యాంక వ చ తీసుకోవాలా ఏ సాయక్రం ఏడి ఈ పోట కలిపతు మ
హ ఉ పెతే కర్రీ లేకుం ండలా తిట త సాంబార ఎక్కడా ఆ ఓకే సాంబారా హ ఫస్ట్ పప్పు వడకేస్త తను తోడ కేసు పక్కన పెట్టుకుంటాను ఇంకా కూరగాయలు కోసి పొరద పెట్టి ఆ ఉడికిచ్చేస్తా
ఆ
ఉడికిచ్చిన తర్వాత ఇంకా మామిడికాయ్య ముక్కలు కూడా వేస్తా చింతపండు వాడను నేను హలో
హ్మ్మ్ మామిడికాయ ముొక్కలు వింటన్నా వింటన్నా వాటర్ తాగుతున్నాలి మామిడికాయ ముక్కలు ఎండ వెట్నిి అప్పుడు ఉన్నా ఎయా పైైన సమ్మరి
అసలు ఎప్పుడో అయిపోయినాయ్ అయి పోరుగులు మావి లేదు ఇప్పుడు పచ్చిమవిడికి లే వస్తున్నాయ్ గా అయ్యే తీసుకొని హుమ్ ఇగ ఎండాకాలం వచ్చేదాకా పశ్చిమవిడికాయలు వాడుత ఎండాకాలం వచ్చాక వోరుగులేస్తా
ఓకే అంటే పశ్చిమడికాయ కూడా అట్లా వాడుకోవచ్చా చింత పండులాగా
ఆ అసలు అదే బాగుంటది ఇంకా మ్
ఇసారి నేను ఎట్టు పచ్చలేం పట్టదలుచుకోల టమాట ఒకటి పట్టి ఆపెత్తాను ఆ ఓరుగులుతో చేసుకుంట చింతపండ్ బదులు అదే అనిపిచ్చింది ఆ మావిడికాయ్ అయన్ని పట్టి వేస్టు టమాట రసం ఓటి పట్టుకుంటే చాలని నాకు ఇప్పుడు రీలైజ్ అయ్యా
ఆ అది టమాటాలూ అన్ని రోజులు దొరుకుతాయి కాబట్టి అప్పుడుకప్పుడు గూడ నూన్ ట్లో వేయించి టిఫిన్ లోకీ ఇట్లాగే కారం మెంతుపిండి ఆవుపిండి ఏసీ చింతపండు పట్టుకుంటే అసలు ఈ ఊరగాయ్ పచ్చడి కంటే అది ఎంత బావ్
అవునా అ పెడుతా ఈసారి
శుభ్రంగా ఫ్రిడ్జ్లో అయితే ఒక మూడ్ నెళ్ళు ఉంటది
అహా అది మూడు నెలలు అంటే మనం సంవత్సరం వట్ పెడతాం గదన్ని ఫ్రిడ్జ్లహ
ఆ అంటే ఒక అరకిలో కాయలు ఏసుకున్నావ్ అనుకో
ఆ
సరిపోద్
ట్లా టమాటాల్ ఏయించేసీ
ఆ
పిండి ఆవ పిండి
నూను కాదు ఉట్టిగానే ఉప్పూనూ టమాటాలు చింతపండు కలిపీ ఉడకద్ ఉడికిపోద్ది దాంట్లో వచ్చే నీళ్ళకి టమాటాల్ ఒచ్చే నీళ్ళకి ఉడికిపోద్ది
హుమ్
ఉడికిపోయినప్పుడు కొంచెం కారం చింతప్ ఇది ఆవు పిండి మెంత్ పిండీ చిన్నులుయలు ఏసి మిక్సీ యేసేసుకొనీ ఆ నూన్లో ఎస్ తరుగా మారుగా పెట్టుకోటమే ఇంగువేసి అసలు ఎంత బావుబటదో అన్నంలోగ్గాని అట్లోకి ఇడ్లీలోకి ఇంకా బవ్న్ టాది
చేస్తా ఏడ కుదురుతుంది వచ్చేడప్పడికి రెండు రోలు గంతే ఏప్రిల్లో బట్టుకుంటా ఇంక ఎండ్లో పెట్టే పన్లేదుగా టమాట ముక్కలు
ఆ ఇగ ఎండబెట్టక్కర్లా
అయితే ఏప్రిల్ లో ట్వంటీ ఫోర్త్ తో మాకు క్లోజ్ చేసేత్తాడంట స్కూలు అంటే నెలంతా టీచర్లకు శాలరీస్ ఈయ్యకుండా ఏప్రిల్ ఇరవై నాలుగు వరుక్ కూ ఆ ఇరవై రోజులుకి లెక్క చూసి జూన్ లో ఇస్తాడంట ఇరవై నాలుగు నుంచి ఇంక రావద్దన్ జెపుతాడంట టీచర్ల ని
మ్
అ ప్పది రోజుల శాలరీ మిగుల బెట్టుకోనికి
మ్
ఆ పది రోలకి ఇంకా కొంతమందిని బెట్టుకుంటాడంటా కొంత అందిని పంపించేస్తాడంట ఇరవై నాలుగు నుంచి ఏమో వచ్చే సంవత్సరం ఇంక మామూలే జూన్ ఫస్ట్ నుంచి
మరి అప్పుడుకి స్టాఫ్ సరిపోతారా
ఈళ్ళందరూ ఇప్పుడూ ఇప్పుడు నేనే ఉన్నా అనుకో ఫర్ ఎగ్జాంపులు ఇరవై నాలుగు నుంచి ఆపేస్తాడు జూన్ ఫస్ట్ నుంచి మళ్ళ రమ్మంటాడు
ఆహా అ
ఆ ఇప్పుడు ఏప్రిల్ పది నుంచి కదా మాకు శాలరీ లెక్క మాకు పది టూ పదీ ఈ పది నించీ ఇంక ఏప్రిల్ పది నించీ ఈ ఇరవై నాలుగు వరకు ఈ పద్నాలుగు రోజులు ఆ శాలరీస్తాడు ఇంక నేను మళ్ళ ప పెళ్లికి రేపు మూడు రోజులు లీవ్ పెడితే అయిపోయింది అడి చిప్పది రోజులు
ఆ సెలవులన్నీ మురిగి అయిపోయినాయి అని
అసలు ఏ నెలకు ఆనేలే ఇల్లు సెలవులు సంక్షేన్ లేదు ఇక్కడ ఏ మంత్ది ఆ మాంతే వాడుకోవాలి మనం వాడుకోకపోతే అది మురుగు పోడమే ఇప్పుడు మార్చి నెల శాలరీ సెలవు అంటే మార్చి లోనే వాడుకోవలే పోయి నెల ఫిబ్రవరిది మొన్న రిక్కీగాడు వచ్చినప్పుడు పెట్ట మా వాడు వచ్చినప్పు ఇప్పుడు పెట్టా మా అబ్బాయి అది మళ్ళా ఈ నెలది ఒక ఉంది అది ఏప్రిల్ పది లోపు వాడుకోవాల అది ఏప్రిల్ పది కీ పెళ్ళి మరి ఈ మంత్కి వచ్చిద్ మాకు పది టు పది లెక్క ఈ మంత్కి ఇస్తాడు ఆ మంతి ఇస్తాడు కనుక్కొని పెట్టుకుందాంలే అని ఆగా
ఉహు పది టు పది లెక్క అంటే పెళ్లికి ముందు ఒక రోజు పెట్టుకుంటే రెండు రోజులు లేకపోతే పెళ్లి తర్వాత ఆ ఎందుకతే ఆదివారం వస్తది కదా
అందుకే అది వరుసగా మూ రోల్ అవుతాయి పెళ్లి తర్వాత అంటే ఇంకా ఆ నెలకి క్యాజువల్ ఉండదు ఏప్రిల్ నెలలో అంతా సాలరీ కట్టే ఉం ఎందుంటే ఇరవై రోజులే కదా వర్కింగ్ డే అది ఎందుకుండను కట్ చేసుకుంటే కట్ చేసుకోమను రెండు రోజులు శుక్రవారం శనివారం పెట్టుకుంటా సరిపోయిం
ఆ ఆహా శనివారంమే ఆదివారం ఆ రెండు ఆదివారం సెలవేగా
ఆదివారం ఇంక సాయంత్రానికి రిటర్న్ పెట్టుకుంటే సోమవారానికి వచ్చేస్తాం చూసి
ఇల్లు ఏంటో ఎగ్జామ్స్ లోనే పెట్టు
పెట్టుకున్నారు ఆళ్ళ అమ్మాయి పెళ్లి కూడా ఫిబ్రవరి పదే కదా ఈడిది పది పది నాకు పొద్దున్న వచ్చింది ఆరా
ఉమ్
పదో తారీఖు అచ్చొచ్చినట్టు పెట్టుకున్నారు
కదు ఒడుక్ కూడా తొమ్మిదో తారీఖు పెట్ మని చెబుదాం అనుకుంటున్నా ఇంకా
ఎందుకు
ఆటో కడుగు
అవునులే ఆహా ఒడుగు అయినాక పెళ్లి కొడుకుని చేస్తారంటగా
అస్సలా మరి ఒడిగా అవ్వందే పెళ్లి కొడుకుని చేయకూడదంటా అన్నారు ఇప్పుడు దాకా ఆ అదే కదా మరి దాన్నేమంటారు
పెళ్లి రోజు పొద్దున్నే మర్చిపోయను ప్రతాప్ పెళ్లి రోజు పొద్దున్నే చేసింది ఒడుగు ప్రత మా చుట్టాల అబ్బాయికి
ఉహు అయిదంతా ఇదంతా రమ చిచ్చి మా తోటి కోడలు స్క్రిప్ట్ అయ్యి ఉంటది
ఆ చెప్పు ఎందుకు అందరికి పెళ్లి రోజు పొద్దున్నే ఆ అదే ఆ మ చుట్టాల ఆడబడ్డ వాళ్ళ బంధువులందరికీ కూడా పెళ్లి రోజు పొద్దునే చేశారంట అని చెప్పు
ఉమ్
న్నారు లేదంటే లేదు
అంతే అసలు అక్కడికి పదకొండ ఇద్దంట అక్కడికి వెళ్ళొచ్చి నేను ఇ అట్లా ఎలా చేసుకుంటారు అసన్నా నా ఈ కనీసం పొంగలు అన్న చెప్పడం వెనకాల పీకులాట ఉంటది ఆ ఆళ్ళకి ప్రశాంతతండదు నా
నాకు నీకు ప్రశాంత అయిన పెళ్లి రోజే పెట్టుకుంటారు అందరుూ రెండు రోజుల ముందుమా అని చెప్పిది ఇంతేన్నారు లేదం లేదు
ఏందో అన్ని వాళ్ళకే తెలిసినట్టు చెప్తారు
సరే మాయితే